హలో.
హలో.
ఆ చెప్పండి.
అరే నేను నీకు ఫోన్ చేసినప్పుడు రింగు వినిపిస్తాందారా.
ఆ వినిపిస్తుంద.
మన్ నువ్వు నాకు చేసినప్పుడు అసలు వినిపనే వినపడట్లేదు అసలు.
అవునా అంటే ఓన్లీ యాప్ లో ఉన్నప్పుడే వినిపిస్తుంది.
అసలు యాప్ లో కాదు నేను యాప్ కూడా నేను ఓపెన్ చేసే పెట్టుకున్నా నేను నీకు చేసినా ఇనపడతాలే, నువ్వు నాకు చేసిన ఇనపడతాలే నాకు రింగ్ సౌండ్ ఇనపడతలే.
అవునా ఇందాక నేను మీకు చేసినప్పుడు నాకు రింగ్ సౌండ్ వచ్చింది, ఇప్పుడు రాలేదు కానీ.
స్టార్టింగ్ లో వచ్. చిందలే గాని అసలు ఇప్పుడు రాట్లేదు.
అవునా.
మ్మ్ ఇంకా ఏం చేస్తాన ఫోర్ థర్టీకి వెళ్ళాల అయితే.
ఆ ఫోర్ థర్ అ ఫైవ్ ఫైవ్ కి ఇల్తే ఇంకా మళ్ళీ నైను ఆ ఫోర్ థర్టీకి ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడికి ఎళ్ళి ప్లేసెస్ మరి రెంట్ ప్లేసెస్ కావాలి కదా
ఆహా
ఆ ప్లేసెస్ కోసం ఇంక ఫోర్ థర్టీకి బయలుదేరుతాను
అంటే ఎంతమంది ఉంటారు రా ఒక క్లాసల
టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటారు
అంత మందికి ఎట్లా అర్థం అవుతదిరా మరి క్లాసెస్ అంతమందా
అంతమంది అంటే ఒక క్లాస్ లోనే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ మినిమమ్ శ్రన్త్ ఒక హాల్లో వన్ ఫిఫ్టీ మెంబెర్స్
ఉహు
ఉ నేను వెళ్ళేది ఇంకా బా పెద్ద హాలు
ఇగ వాళ్ళందరికీ ఇగ వినాలి ఇగ హా మనం చాలా మంది ఉన్నారు ఎంతైనా
ఆ వాళ్ళ పాటికి వాళ్ళు వస్తారు చెప్పేసి వెళ్తారు మనం నాడ్సేస్ రాసుకొని అర్థమైంది వినటమే అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తాం కదా
ఉ
ఆ ఆ ఎగ్జమ్ క్యూషన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమట షార్ట్ కట్స్ అయ్యి
ఆహా అదేలే ఎంతైనా అంత మంది ఉన్ వినేవాళ్ళు వింటరు లేదంటే లేదు
అంతే
కానీ మరి మన ఇంతగానం పోతానంకాబట్టి వినక తప్పదులే కానీ
వినక తప్పదు ఒక్కొకొ ఒకసారి వినాలనిపించకపోయినా జస్ట్ నోట్స్ అయినా రాసుకొని వచ్చి మళ్ళీ రూమ్కి వచ్చాక చూసుకోవడమే
ఉహు అదేలే ఇగ
సరే వినబుద్దు అవ్వదు తర్వాత ఇంకా మన ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు వినటమే
హు
ఏ టైం కు వస్తారు అక్క పిల్లలు
వాళ్ళు వాళ్ళకి నాలుగున్నరకి వదిలి పెడతారా ఆ మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చ వచ్చేసరికి ఆ పావు తక్కువ ఐదు అట్లా అయితది
దగ్గరేనా స్కూలు
దగ్గరే మా మహబాదు అంటే ఒక టూ త్రీ కిలోమీటర్ ర్స్ ఉంటది మాది విలేజీ పక్కన అట్లా ఇక అక్కడికే వెళ్ళి వస్తారు అంటే మా హస్బెండ్ తోలతాడు బస్సు వాళ్ళ వచ్చే బస్సు
అలా అయితే పర్లేదు ఆ అక్క ఆ అలా అయితే పర్లేదు అంటున్నా ఆ అలా అయితే పర్వాలేదు అను
అదేలే ఆ అదే ఇగ ఎందుకంటే వాళ్ళకి మామూలిగా ఇట్లా స్కూల్ ఫీజులు అవి ఇవి బస్ తోలితే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మ ఒక్కొక్కరికి ఫిఫ్టీ థౌజండ్ అట్లు ఉన్నాయి
ఆవా
అయితే ఇక బస్సు తోలనడం వల్ల వాళ్ళు ఇద్దరికి ఫ్రీ ఇచ్చసారన్నమాట
ఓహో మనకి కొంచెం సేవ్ అయినట్ టే కదా ఇంక ఆ అమాౌంట్
మరి అమ్మ కొంచెం అట మస్తుత్గా
ఆ
ఈ ఓన్లీ మన బుక్స్ వాళ్ళ యూనిఫార్మ్స్ ఇగ మామూలుగా షూస్ ఆ అస టే మన కొనుడం బయట ఇ ఫీజులు మాత్రం ఏం లేవు ఇ రోజులు బస్సు అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ పద్ తరగతి వరకు చదువుకున్నాడానుకో ఆ పద్ తరగతి వరకు వాళ్ళకి ఫ్రీ అన్నమాట ఇక
ఒక వేళా మన మధ్యలో బస్సు ఏదైనా ఇన్కేస్ చేసి వేరే ఏది ఏదనా వచ్చి ఇగ ఆపేస్తే అప్పుడు కూడా ఇస్తారా మనం ఫీజు కట్టుకోవాలి అప్పుడు
అంటే ఇక మనం ఆ స్కూల్లో చదివిన రోజులే నా మళ్ళీ మన వేరే దగ్గర పోతే వాళ్ళు ఎందుకు ఇ ఇస్తారు మనకి ఇంకా
ఆ అదే మనం చేసినన్ని రోజులు వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు
ఉ అంతే మనం ఇక మామూలుగా అంటే ఈయనకి బస్సు కి జీతం వేరే ఈ అది జీతం జీతమే ఇస్త తరు మళ్ళీ మనం వేరే ఊరు నుంచిళ్ళి మన స్కూల్ నుంచి బస్సు మళ్ళా వేరే ఊరికి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తాం కదా మళ్ళీ చార్జెస్ కూడా కట్టిస్తారు అక్కడ నుంచి స్కూల్ వరకు
ఆహ అంటే ఫేజ్ ఫేజ్ గా ఇచ్చి వీళ్ళ ఉ ఈ మన పిల్లలకి ఇస్తున్నారా విడిగా
ఆ అదే ఇప్పుడు ఈయనకి నెలకి ఇంత అని ఇస్తారు నెలకి ఎంత అంటే ఇప్పుడు ఒక ట్వెల్వ్ థౌజండ్ వస్తాయి. మళ్ళీ వాళ్ళ చార్జెస్ కూడా ఇప్పుడు మన సపోజ్ మన బస్సు, స్కూల్ ఉన్నదనుకో స్కూలనుంచల్ని పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళ అక్కడ దోలేసి మళ్ళీ బస్సు అక్కడ లాస్ట్ ఊరు ఉంటది చూసినవా బస్ అక్కడనే పెట్టేసి మళ్ళీ మళ్ళీ ఇయన వేసుకుపోయిన బండి మళ్ళా వేసుకొని వస్తాడున్నమాట అయితే మనకు ఆ బండిలో పెట్ట పెట్రోల్ ఉంటది కదా అట్లా ఛార్జీల టైప్ మనకి గట్టిస్తారు నెలకి అవి నెలకి హండ్రెడ్ ఇస్తారు అంటే రోజుకి హండ్రెడ్ ఇస్తారు నెలకి త్రీ థౌజండ్ అవి వస్తాయి.
ఆయిల్ కోసమా
ఉ ఉ ఉ అంటే చార్జెస్ మన బస్సు చార్జ్ అట్లా కట్టిస్తారు. మీ ఇష్టం ఎట్లన్నా పోగాని బస్కి ఎంత చార్జ్ అయితదో అంతా కట్టిస్తారు అన్న మాట బస్కేవో, ఆటోకేవో, బండికేవో, నడుచకుంటపోవ
ఆహ
హ హ అట్లా ఇగ అట్లా అంటే కొంచెం మంచిగా ఉంది కదా పిల్లలకి మంచి బెనిఫిట్ ఇట్టుఉంట్టది మాకు ఇగ ఇంట్లోకి ఇంతో అంత వస్తాయి పైయసల్‌
అవును మనకి ఆ మనీ సేవ్ అయినట్టే కదా
ఉ మ
ఇంకాల అయిపోతే మనము ఇంకా ఆ లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి
ఉమ్ ఇక మనకి అవన్నీ మనకు అవి మిగినంటే కద ఇక
ఆ మరి లక్ష మిగిలదు కానీ ఎంతో కొంత దాంట్లో
ఇగ అదే లే గని ఆహ ఇగ మనకు ఉ ఇగ వాళ్ళకి ఆ నువ్వు అన్నటే అవి ఉంటాయిలే గాని ఇగ వాళ్ళకి ఇగ ఆ అంటే వాళ్ళ అడిగింది ఇగ కొనియడం అని అటు ఇటు అయితేనే ఉంటేలేగాని ఎంతయినా కూడా ఎంతో ఎంత సేవ్ అయినట్టు అంతేగా ఇగ
అవును
ఉ ఇగ అట్ల ఇగ అంటే మంచిగనే ఉంటదిలే స్కూల్లో కూడా బాగుంటది పిల్లలకి అంటే గేమ్స్ అయినా లేదంటే చదువు విషయంలోనైనా అన్ని ఇట్లా సిబిఎస్ఈ సిలబస్ ఉంటది చూసినవా రా అది వాళ్ళు
సిబిఎస్ఈ యా
అవును సెంట్రల్ సిలబస్ ఉంటదిగా
అవునవును
ఉ ఉ ఇగ అదే ఇగ పిల్లలకి అది కూడా ఫస్ట్ స్టేట్ ఉండే స్టేట్ల నుంచి తీసి సిబిఎస్ఈ దాంట్లో ఎసినాం ఇగ తర్వాతకి ఇగ అందులో కూడా ఫీజు ఉమ్
సెంట్రల్ సిర్బస్ అంటే కొంచెం కష్టమే అంటున్న
ఉ కష్టమేలేగానీ ఇక మరి ఇగ మనకి ఇక ఫ్రీ ఇచ్చిన తర్వాత మనం స్టేట్ లో ఎందుకు ఎస్తాం అందుకే అందుకనే తీసుకో వాళ్ళ అలానే ఏసినం అనమాట అంటే పోయిన సంవత్సరం నుంచే సిబిఎస్సి సిలబస్ వచ్చిందనమాట ఇంత ముందు స్టేట్ ఉండే స్టేట్ పూర్తిగా తీసేశారు ఈ సంవత్సరం ఉమ్
ఉ పబ్లిక్ స్కూల్ అది
ఆ ఫాతిమా అదే క్రిస్టియన్ స్కూల్ ఉంటది కదా అట్లా
ఆ అవును
ఆ అట్లా ప్రైవేట్ హు ఇక అట్లనే ఇక పిల్లలకి కూడా మంచినే ఉంటాయి వాళ్ళకి కూడా అందులో మంచిగా హాస్పిటల్ ఉంటుంది మళ్ళీ తర్వాత క్యాంటీన్ ఉంటది బుక్ స్టాల్ ఉంటది అన్ని ఉంటాయి అందులో అసలు లైబ్రరీ
మంచి టైం పాస్ కూడా అయ్యేద్ది పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ కోసం వెళ్ళిన సరే
అవును నిజం కాదు మస్తు పెద్దగా ఉంటది ఆ స్కూల్ అయితే చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి మేము వెళ్తాం
అవునా క్యారేజెస్ వస్తె తీసుకొని వెళ్ళే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్ తది పేరెంట్స్ కి కొన్ని కొన్ని స్కూల్స్ అట్లా అయితే అసలా ఒక చెట్లు కూడా ఉండవు పేరెంట్స్ కొంచెపు నిలబడటానికి కూడా
అమ్మో మస్తు పెద్ద ఉంటాది రూమ్ అసలు మనం నిలవడడానినికి అయినా అసలు వాళ్ళకి ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టినా ఏమన్నా గేమ్స్ పెట్టినా గేమ్స్ పెడితే చుట్టు పక్కల ఊర్లు కాదు ఇప్పుడు మామూలుగా తమిళనాడు అని మహారాష్ట్ర అని బెంగళూరు నుంచి రా ఎట్లా వచ్చింరు తెలుసా ఆడడానికి మొన్న
ఆ స్టేట్ కాంపిటిషన్స్ అలానా
ఊ
ఉ
అక్ అట్లా వచ్చిరు మళ్ళ ఎన్ని రోజులుండి అనుకుంటున్న వాళ్ళు ఒక అది టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు తెలు అన్ని రోజులు వాళ్ళు మొత్తం ఫుడ్డు అన్ని మొత్తం ఈ స్కూల్ వాళ్ళే భరాయించాలి ఇగ
అవును ఇంకా ఎక్కడ అంటే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అనుకుంటా
అవును ఎంతైనా క్రిస్టియన్ వాళ్ళకి ఇస్తారు నిజంగా
అవును ఫండ్స్ వస్తాయి ఏదైనా వేరే స్కూల్ లో అయినా ఆ వేరే స్కూల్స్ అయినా సరే కాం పిటీషన్స్ పెట్టేటప్పుడు అది ఆ అథారిటీ వాళ్ళు ఇంత కం టేషన్ కి కాంపిటేటర్ కి అని చెప్పి మెయింటెనెన్స్ కి ఇస్తారు కదా
ఉ
ఉహు
అవును ఎంతైనా మరి వాళ్ళకి బాగానే వస్తది తెలుసా ఫండ్స్ ఎందుకు మరి క్రిస్టియన్ స్కూల్ అని అంటే అసలు మస్ పెద్ద పెద్దగా ఉంటాయి అసలు సుక్ స్కూల్స్ కూడా అఓ అవును నిజంగా తెలుస అసలుకు వాళ్ళకి హాస్టల్ ఉంటది అందులో హాస్టల్ నుండి రకరకాల వాళ్ళకి స్వీట్స్ అయినా మంచిగా కూరలయినా లేదంటే వాళ్ళకి చేసే అప్పలు అవి ఉంటే వేసినామా బాగా వేస్తారు అసలు హమ్ అట్లా చేస్తారు మంచిగా పండగలకి ఇంకా వచ్చారునుకో పిల్లలు ఒకటి రెండు రోజు సెలవలు ఇగ వాళ్ళని పోనీయరు వాళ్ళే మొత్తం అప్పలైనా ఏదైనా ప్రతి ఒక్కటి చేసి పెడతారు వాళ్ళకి ఆమ్ అట్లా ఉంటది వాళ్ళు అంటే వాళ్ళు వండు ఇట్లా హాస్టల్ లో మంచిగా వండుతాది తెలుసా ఫుడ్ కూడా టీచర్స్ కి ఇంక అందరు అక్కడనే తింటారట
ఉమ్ అట్లాండడం వల్ల
మీ హస్బెండ్ వాళ్ళకి కూడా అక్కడే ఫుడ్ తినొచ్చా
హమ్
మీ హస్బెండ్ వాళ్ళు కూడా అక్కడే ఫుడ్ తినొచ్చా
ఆ అంటే ఏదన్నా పనీ వాళ్ళకి ఏదన్నా ఉన్నదనుకో ఆ రోజు అక్కడ తినమని ఇరు ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళే తినమంటే తింటారు వీళ్ళు ఎందుకంటే మంచిగా ఉంటాది కాబట్టి
అవును అంటే ఇప్పుడు డైలీ ఫ్రీగా కాకుండా ఇంతమంది పెట్టి తినాలి అని కొన్నీ కొన్ని క్యాండిల్స్ లో ఉంటాయి కదా స్టాఫ్ కి బైటా వాళ్ళకి
ఆ అదేం ఉండదురా వాళ్ళు ఏదైనా పని ఉందనుకో పని ఉంటే వాళ్ళు ఫస్ట్ చూసే వాళ్ళు వండుతూనే ఉంటారు లేదంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇట్లా ఉన్నారు అనుకో నెక్స్ట్ వీళ్ళు ఉంటారు మరి వీళ్ళకే వండినాం అని అన్నారు అనుకో మళ్ళీ వండుతారు వాళ్ళు వీళ్ళ కోసం
అవునా
అంటే ఎట్లా అంటే ఆ స్కూల్ లో ఒక ఒక ఫ్యామిలీ అంటే ఒక భర్త ఒక భార్య వాళ్ళు ఉంటారు అన్నమాట ఆమెనేం వంట చేయడం ఆయన కూడా ఆమెకు వంట హెల్ప్ చేయడం ఉంటది అందులోనే వాళ్ళు అంటే వాచ్ మాన్ టైప్ అన్ని ఆడనే ఉంటారు వాళ్ళు ఇద్దరు ఇక ఇక స్కూల్ చూసుకుంటూ
అదిే ఫ ఎక్కడ
ఉమ్ టీచర్స్ కూడా ఉంటరు అక్కడనే కాబట్కి ఇగ బాగానే ఉంటది మొత్తానికి అయితే కానీ అంటే అన్నిట్లో ఏమి ఉండదులే కానీ ఏదో ఒకటిగా